హలో
ఆ వినిపిస్తోంది నీకు వినిపిస్తుందా ఉమ్ సౌండ్ ఏం రాలేదు కదా
ఆహా ఏం రాలేదు ఇప్పుడు నాది
అదే అప్పుడు బయట కూర్చునింటే గాలి ఎక్కువ అవుతంది లే వర్షం పడుతుంది ఏమో మెఘ మేఘాలు ఉన్నాయి ఏ వర్ష కష్టం పడుతుంది ఏమ అందు కాను అది తక్కువ టూ డేస్ నుంచి
అవునా వర్షం ఏమైనా పడిందా
వర్షం టూ డేస్ బ్యాక్ పడింది అంతే నిన్న ఈ రోజు ఏం లేదు
అ
ఆ మొన్న వచ్చేసి లైట్ గా పడింది అంతకు ముందు రోజు ఎక్కువ పడింది అ
అవునా
ఆ రోజు ఎక్కువ పడిందా నెక్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గా పడింది ఇంక నిన్న ఈ రోజు ఏం లేదు ఈ రోజు పడుతుందేమో అట్లే ఉంది వెదర్ గ
మాకూడా అట్లానే ఉంది కొసేపు ఎండగా కాస్తుంది తర్వాత మాడాలు
ఆ మాకు ఎండ కూడా లేదు మార్నింగ్ నుంచి మాకి మార్నింగ్ నుంచి ఎండ కూడా లేదు
మాకోసేపు ఎండ కాస్తుంది తర్వాత మూసుకుంటుంది కదా క్లౌడీగా అట్లా ఉంటాది
ఊ ఎక్కువ మబ్బులు ఉన్నాయి అంతే
కాస్తే విపరీతంగా కాస్
అవును ఈ వెదర్ కి నెమ్మల్లు ఉన్నాయా ఇక్కడ తోటలు ఉన్నాయిలె కొంచె కొంచము హైవే సైడ్ అట్ సైడ్ పోతే
అవునా
ఇక్కడ ముంద లేఅవుట్ లోనూ చెట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉన్నాయి నెమ్మళ్లు అంటే అక్కడ ఇల్లు కట్టినలేద ఇంకా లే లేఅవుట్ లో
అంటే తోటలాగుందా
టోటల్గలా లేఔట్ కడతర్ కదా ప్లాట్స్ కి అక్కడ హైవే ఇటు సైడ్ ఇక్కడంతా తోటలే ఉండేది ఇంతకు ముందు ల్యాండ్ తీసు కొన్ని లేఔట్స్ చేసినారు ఆ నెమ్మల్ని ఏమీ ఎక్కడికి పోయిఉండేది ఇక్కడే కాబట్టి ఇంతకు ముందు ఉన్నింది ఆ కనిపిస్తాయి.
ఆ చానా ఉన్నాయా
ఆ టెన్, ట్వెల్వ్ అట్లా ఉంటాయి
ఆహా
డైలీ మార్నింగ్ అదే ట్యాంకి కట్టింటరు లెఔ లో దాని పైకి ఏ కి పించాం విప్పి వెదర్ ని బట్టి అది పించం విప్పి నాట్యం చేసేది
అవన్నీ మీకు కనిపిస్తాయా బాగా
ఆ అది కనిపిస్తుంది ట్యాంకీ ఎక్కి నాట్యం చేస్తే కనిపిస్తుంది బాగా మా ఇంటి ఎదురుకునే ఉండేది హా ఇంగ్ మా ఆ ముందు జనవరి, డిసెంబర్ ఆ ఆ మంత్ లో చిన్న చిన్న పిల్లలు కూడా అయి పుస్తావుండే
నెమలివా
ఆ నే మళ్ళీ తినేవా అవి పెద్దగా అయిపోయినాయి అంటే దా దానికి ఫుడ్ కావాలి కదా ఫుడ్ కోసం బయట వస్తా ఉంటేయి అప్పుడప్పుడు మనం ఎవ మన్నా బయట కనిపించినాము అంటే వెళ్ళిపోతాయి
ఆ మనుషులు కనిపిస్తే అవే కాదు ఏవైనా అంతే వెళ్ళిపోతాయి సౌండ్స్ కి ఆ అవేనా ఇంకా ఏమైనా వేరే కుందేలు
ఆ కుందేళ్లు కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు కనిపిస్తాయి డే టైమ్ లో మార్నింగ్ మార్నింగే పోతే కనిపిస్తాయి లేదు అంటే నైట్ నైన్ టెన్ ఆ టైం అవుతుంది కదా అప్పుడు కనిపిస్తుంది డే టైమ్ కనిపియ్యై ఎక్కువ ఒప్పి రెండు ఉండేది తెల్లది లేదు బ్రౌన్ కలర్ కుండేలు కనిపించింది త్రీ టైమ్స్ ఏమో కనిపించింది అదే కుందేలు ఎక్కువేం లేవు మీరు సైడ్
మా సైడు తోట్లలోనే అదే చేన్లు ఉంటాయి
ఆ
ఎప్పుడన్నా ఒకసారి చాలనా తక్కువ కుందేల పిల్లలు కనిపిస్తాయి
అవునా ఆ బాగుంటాయి అవి కనిపిస్తే మా అమ్మలు సైడ్ వాళ్ళురు ఊరికిపోతే నెమళ్లు కనిపిస్తాయి
అవునా మేము ఒకసారి అట్లా కుందేలు పిల్లని పట్టుకొచ్చుకోండి ము ఒకసారి ఇంటికి ఇంకా చిన్నదే మళ్లీ ఎ ఎందుకులే అవి మన ఫుడ్ తినలేవు కదా సరిగ్గా
అవునవును
అక్కడే వదిలేసింటి ఒక సంవత్సరం అయినా అట్లా అప్పుడు పట్టుకొచ్చుకోంటి మాయ్ ఒక రెండు రోజులు అట్లా చూసినాము ఏమి తినలేదు అసలుకు నార్మల్గా అయితే క్యారెట్ ఇట్లాంటివి తింటారు కదా అవి తింటాయి కదా
ఆ
చూసినాము ఇంకా తినలేదు లే ఎందుకులే అని మళ్ళా వదిలేసి వస్తేంది తోటలోనే
అవునులే మేము మా అమ్మలు ఉరికిపోయినప్పుడు అది ఏం చేసినాయంటే నిమ్మళ్లు గుడ్లు పెట్టేసి ఎళ్లిపోయినాయి అంటే వేరే వాళ్లు ఇట్ల ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ల ఇంటి దగ్గర కాదు
అంటే మామూలుగా అడవిల్లోనే కనిపిస్తాయి
ఆ అడవుల్లో కనిపిస్తా అంటే ఇంకా ప్రతిది మనని ఆక్రమించేసుకుంటాను కదా ఇప్పుడు ఇల్లు కట్టేకి ఫ్యాక్టరీస్ కట్టేకి నార్మల్ చెట్లు ఉండే చోటకన్నా ఎక్కువ చెట్లు ఉండే చోడుగానే ఉంటాయి అవి అడవిలోనే అనేది కాదు ఎక్కువ చెట్లు ఉండే చోట ఉంటే అవి మనము ప్లేస్ అంతా ఖాళీ చేసేసి చెట్ లన్నీ తీసేసి మన అవసరం కోసం వాడుకుంట అడవిలకి పోతాయి అప్పుడు బయట కనిపించేది ఇంగక్కడే మా అమ్మోల్ సరే అయితే చిన చెట్లు అడు చెట్లు ఇళ పెడతారా ఆ దానిలో ఉంటాయి ఆ నెమ్మలో గుడ్లు పెట్టింటే మా ఇంటి పక్కనళ్ళు ఏం చేసినారు అవి తెచ్చి కో కోళ్ళు గుడ్లు పెడతయి కదా దాంలో పెట్టినరు ఆ ఆవి సేమ్ కోలు కూర్చుంటే పొదుగుతాయి కదా సేమ్ లోనే నెమ్మలు రెండు నెమ్మలు వచ్చినయా చిన్ చిన్న పిల్లలు ఆ గుడ్లకోచ్చి అవి బయటకూడా వచ్చింది నెమ్మల్లు వచ్చినాయి రెండు అవి నార్మల్గా ఎట్లా భయపడిపోయి లేదు ఏం లేదు కోల్ కోడి పల్లలు ఉంటాయి కదా దాళ్ళతోనే తిరుగుతా దాంతోనే తినేది దాళ్ళతోనే పనుకునేది అట్లే అలవాటు అయిపోయింది ఇక్కడిక్కడే తిరుగుతాయి ఇప్పుడు మమ్మల్ని చూస్ అదని ఏం పోయా భయపడిపోయి ఎగిరిపోయేదేం లేదు
అంటే ఇంగ అవి పుట్టినప్పటి నుంచి అలవాటు అయింటాయి కదా మనకి ఆ
దగ్గర్నుచి చూసిండేది అదే కదా ఆ ఉన్నాయి అవి పెద్దగానే ఏమో తెలియదు ఊరికి పోయిన్ లేదు ఈ సంవత్సరం అంటే మా అమ్మోల్ల ఊర్లో ఉగాది ఉగాది పండకి పోతాం మేము అందరము నలుగురక్కచెల్లెళు మా మామికి ఆ మా అమ్మలు ఆ పెద్దదే అమ్మంటే ఇంగ మా ఆ మామోల ఊర్లో మామ్మోళ్ళ ఊర్లో సొంత ఊర్లో ఉగాది పండకి అందరినీ పిల్చ్ కుంటారు ఆడిబిడ్డలన్ని
అవునా అదే వడి బియ్యం ఇట్లాంటివి పెడతరు కదా అప్పుడు
అ వడిబియ్యం ఏం కాదు పండగ చేస్తారడ బాగా ఉమ్ ఆ నెక్స్ట్ డే వచ్చేసి నాన్ వెజ్ చేసేది అట్లా చేస్తార్ ప్రతి ఇంటి ప్రతి ఇంటిక్ కి పిలుస్తారు వాళ్ళలా కూతుర్ని కొడుకులని
అవును
అందరూ వస్తారు ఆ ఊర్లో ఆ పండకి మాత్రం ఉగాది పండక్కి సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ నాన్ వెజ్ తీసుకుంటారు ఆ నాన్ వెజ్ కూడా బానాలు ఎత్తుకొని పోయి స్వీట్ అన్నం చేస్తారు కదా అన్నంతో బెల్లం మో అన్నం వేసి అది చేసి బానాలేతుకొని పోయి ఊరు దాటి ఆ ఆపక్కన ఉంటుంది గుడి అక్కడ బాణాలి ఏచి ఆ ఎవరవరు కొంత మంది మేకలు గొరెలు కోళ్ళు అవు ఎవరు బలి ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు అక్కడ ఇంటికి తెచ్చుకోని
ముక్కుబడి ఉండే వాళ్ళయితే ఇంకా ఎక్కువ కొడతారు కదా
ఆ అవును అట్లా చేస్తారడ
ఆవు
అట్లా పోతా ఉంటమి ఇయర్ పోలేదంతే అవి ఉంటే నాకు తెలుసా అ క్కడే
ఆ అంటే మా మేమేం చూడలేదు లే క్లయింట్ దగ్గర పెరుగుతాయినేది
అ అది కూడా ఆ గుడ్లుతో సహా కోడి పిల్లల గుడ్లు దాంట్లో పెట్టినారు కాబట్టి వాట్ల అలవాటు అయిపోయింది నార్మల్ గా వేరే చోటు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత తెచ్చుకుంటే ఉ
ఆహా అవి అప్పుడు అలవాటు కావు ఎవరో కొత్తవి అన్నట్టు వింతగా ఉంటుంది అవి కూడా ఇప్పుడు పు పుట్టుకతోనే ఇంక అక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి టి అక్కడనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఉం ఇప్పుడైతే తెలీదా ఉండేది లేంది నీకు
ఆహా లేదు పోలేదు కదా ఇయరు ఇయరు పోయింటే చూస్తా ఉ
ఆహా
ఈ ఇయర్ పోలేరు కాబట్టి తెలీదు అవి పెద్దగా అయ్యంటి నాకు తెలుగు ఇక అప్పుటికే ఆవరేజ్ ఉండ పెద్ద గయ్యి అవును నేను ఇక్కడ చూసినవే ఇంత చిన్న పిల్లలు ఉండే అప్పుడు ఎంత పెద్దగా అయిపో పోయినాయ ఇక్కడ పుట్టిన పిల్లలే
అంటే ఫుడ్ అంతా తినేసి మళ్ళా వచ్చేస్తాయా అవి
ఆ నార్మల్గా కోడిపిల్లలు ఎక్కడి పోతాయి నైట్ అయితానే దాని షేడ్ లోకి ఆ దాని షెడ్ల్ షెడ్లు ప్రిపేర్ చేసి పెట్టింటారు కదా ఆ చెెడ్లే కెల్పోతే ఇవి అంతే దానితో పాటే
అవునా
టే అక్కడే పండుకునేది
ఉ హమ్ మళ్ళీ మార్నింగ్ ఆ పిల్లలు కోడి పిల్లలతో
వచ్చేదా దానితో తిరుగుతా ఉంటే దానిలతోనే పడుకుంటాయి కొడిపిల్లలు ఎట్లా అట్లా కానీ నెమళ్ళు అని దానికి తెలిదు అంతే
ఆహా రూపం ఒక్కటే వేరు కోడి పిల్లలలాగనే బిహేవ్ చేస్త తాయి అవి కూడా ఇంగ ఇంగ దాన్లకే అలవాటు పడినాయి
అవును
అంటే ద కోడి ఉంటది కదా అవి అయినా ఏం కనుక్కోదా నెమలి పిల్లలు అది
ఉ హమ్ ఆ ఏమో అది పుట్టినప్పుడు నుంచి ఏమ చేసింది లేదా
అవునా దానిలోకి
ఉంటుంది ఇవి దానిలోని ఏమనే లేదు అవి దీనిలోనే ఏమనే లేదు
కొన్ని అయితే పొడ్చేకి వస్తాయి ఇంకా మనం పక్కన వెళ్తున్నా కూడా ఆ
ఉం
కొన్ని పొడుస్తాయి కొన్ని పొడ్చవు
ఉం కానీ కోళ్లు కనుక్కొని వస్తాయి అది ఎట్ల అని సరే ఉండనా